హలో ఆ చెప్పురా
ఏక్ సైన్ చేసినావా
చెయ్యలేదు
ఏ
చేస్తా అంటే ఒక సంగీత వద్దు వైషూ అట్లా చెయ్యొద్దు మల్ల సార్ వస్తే తిడతాడు అని
ఏమంటా సంగీతాకి బోయ సంగీత
కార్తీక్ సార్ అయితే ఏమో అనుకోవచ్చు ఈసారి వద్దు అనీ అంది
ఈ అప్ప పట్టించుకోడు తికలోడు కార్తీక్ సారన్నా చూస్తాడు ఎందుకు
సోమవారం మనే గుర్తు రాకుండా చికెన్ తినేసిన
ఎట్ట తిన్నావ్
వైషు అక్క తెచ్చిందా తిను అని పెట్టి పెట్టి పోయింది ఈ సరే నాక్ లేసఅన్ జేప్పి తినేష్ నంక మా డాడీక్ ఫోన్ జేసి చికెన్ దిన చికెన్ ఎందుక్ దిన్నవంటే హిహ్య అప్పుడు గుర్తొచ్చింది ఎందుకమ్ మా డాడీ ఇట్లా అంటున్నడంటే సోమ్ వారం పదన్ గుర్ తోచ్చింది ఇ షో ఓ డాడినిన్ తినేష్ నాను అంటే ఏం కాద్ లే తెలికా తిన్నావు ఏం కాద్య మళ్ళొచ్చి తలస్నానం జేయలిప్నేన
ఆ ఆ
ఏమన్నా బైటికోస్సవా
ఇప్పుడా ఆ
బట్టలు స్టిచ్చింగిచ్చే బోవాలందుకు
ఒక్కో లాపోతే నేను
కొనన్ లే
ఏడ్చ్ నాదే నీ గోరంతు సరేనా చికేన్ దిన్నందుకు
నాక్ బాదేస్తాంది దేల్సా నాక్ అది ఫీలింగ్ కడుపు తిప్పుతాంది వామ్ తింగ్స్ వచ్చేలాగ్
ఓ పన్ జెయ్ కకై పోర్ న్యాకడ
అది రాలేదు లేకుంటే అదే పన్ జేస్సుండి నితిన్ కి ఫోన్ జేష్ నా అప్పుడు వాడన్నా చెప్పలా గదా హ్ హ్ మక్కకు గుడా తెల్సు హ్
ఐకోయి ఏం దేచ్చింది ఇంటి దేగ్గర నుంచి
బిర్యానీ తెచ్చింది హియా ఆడ పెట్టేసి మళ్ళ ఇంటిక్ పోయిందంట ఎందు నేన్ చెల్లనోచ్చి శైలజ అని మా రూమ్ లో పాపని హే ఇది తీస్ కొండా అక్క నీకే అక్క అది వైషు అక్క తెచ్చిచ్చింది అన మీగ్ తా ఫోన్ మాట్లాడుతునింగ్ మాట్లాడుకుంట తినేష్ నా వాడు గూడా సేప్పాన్నగదా నాంకి వాడస్సల్ చెప్పడట్లా ఇవి ఆ ఆ
పట్టింకోడెమ్ లే బా
వాడ్ పట్టించుకోండ్ నేన్ తినేదే గావాల్న వానిగి ఔవ్య ఎట్లుబ్ తింటుంది తిన్ని అన్ జేప్పి చెప్ కోకుండ్ ఉన్నాడంట పంది
మాటల్ కల్ పేసింత్ తల్లే తిన్నిలే అన్నట్టు
తినేది అప్పుడప్పుడు దాన్ని కూడా ఈ రోజోద్దా ఆ రోజోద్దు అంటే అది గూడా పడేస్స అందుకే చెప్పలే ఆనండు ఉహ్
నేనుండుంటే మొకం మీద జేప్పేస్తుంటి ఉహ్
ఉహు్హ్ హ మా డాడీ అడిగితే ఉమ్ ఉండిలే ఏం కాద్ లే తెలిక తిన్నావు ఏం కాదులే అంటే ఉమ్ నాకేట్లనొవుంద్ నేన్ అస్సలేన్ ఎప్పుడు తినకూడదు మండే
ఏం జరిగింది డేటా సేక్చర్స్ అర్థమైందా
పర్లేదు నాట్ బ్యాడ్ ఆమెనడిగితే ఎగ్ జామ్ తర్స్ డే పెడతాను అనంటందిరా
అదేందీ అది వేడ్ నడ్స్ డే అనే మళ్ళ తర్స్ డే పోతంది తిక్కది
అదే కదా అది చాలా ఇంపాటెంట ఆ ఎగ్ జాము
నాకేమ్ తెల్ తల్లి
తేజా అనంటుంది రా తేజా నేలంటోళ్ ఉండల అప్పుడపుడు నేన్ చీల్ ఔతాను అనంట
ఇస్టాల్ చేస్తాను
కనీసం ఇంగా చానా ఈ మధ్య ఆ జ్యోష్నను ఆమె ఇద్దరు ఒకటే పీజీ కదా
ఉ
జోష్ణ పోదామా జోష్ణ ఆగు అంటది
ఫుడ్ ఎట్ల ఆమెకి మధ్యాహ్నం
ఏమో నాకుఅవన్నీ ఏం తెలిదురా
ఆమె ఎక్కడుంది అయ్యంగారు పీ అయ్యంగారు బేక్ ఇంటి దగ్గర ఉందేమో అంటే అంత దూరం నుంచి వస్తారు వాళ్ళు
ఊ పోదామా బ ఇది స్టిచ్ చేపిచ్చుకొచ్చుకు వాళ్ళ అందుకు ఉండు నేను హెడ్ బాత్ జెసోస్తా
బా వైశక్క ఎంత మోసం చేసింది నా వచ్చింటే నాకన్న ఇయాల్సింది నీ కిందికి ఇచ్చింది సంబంధ అండేపూట్లా ఆ అవున ఆయక్క లేదా ఇప్పుడు హలో హల్లో
హలో
ఆ అక్క లేదా ఇప్పుడు
లేదంట వ మందంట
చీమ మాళ ఇంటికిళ్ళిపోయింది అది ఎందట్లా
ఇంగ ఇంట్లో ఎవ్వరు లేరు వాళ్ళ అమ్మ ఒక్కుతే ఉందంటే ఇంగా వళ్ళ వెళ్ళిపోయిందంట
అంటే డ డ్యూటీకి ఎల్లి మల్ల ఎట్లా వెళ్ళిపోయిందండి
ఆ ఇంగ మళ్ళ చెప్తాలే వైషూ అన్నా సరే లేక్క అంటే నెక్స్ట్ వీక్ రెడీగా ఉండు ఇంటి పిల్చికెళ్తా అనా
హా
హూ నే ఏం చెప్పలేదు ఏమో చూడల్లా నెక్స్ట్ వీక్ అయితే పోను ఈ వీకే తిరుపతి పోయి వస్తా కదా ఊరికి ఎప్పుడు రావు మా ఇంటి కన్నా రా మా ఇంటి కన్నా రా ఇన్ని రోజుల నుంచి చెప్తన్నారు
కాలేజ్ మామూలు హాలిడేస్ అయితే పోవచ్చు ట్రైనింగ్ పెట్టుకుని ఎట్లా పోతావు
అదే కదా సండే టైమ్ లో
ఆహ
ఉ దగ్గరే కదా మార్నింగ్ పోయి నైట్కి వచ్చేద్దాము అనింది
ఆ
లేకుంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి అన్న పోయి సండే ఆఫ్టర్నూన్ కట్ వచ్చేసి జ
దగ్గరే నువ్వు ఎట్లా మళ్ళ పోతున్నావ తిరుపతికి
డాడీ వాళ్లే వచ్చి పికప్ చేసుకుని పోతారంట లేట్ అయినా పర్లేదు ఒక్కదాన్ని బస్ లో ట్రైన్ లో ఏమి అంత వద్దు అని అన్నారు
ని ఎట్లా ఎక్జామ్ తర్సడే కదా పో మార్నింగ్ వెడ్నెస్డే మార్నింగే
తను ఏదో ఒక మాట క్లియర్ గా అని చెప్పిందని నేను ఇట్లా తిరుమలకి వెళ్తున్నాను అంటే సరేలే నేను రేపు చెప్తాను అనే అ రేపు కనుక్కొనీ ఏదో ఒక మాట అట్లే మార్క్స్ ఎన్న వచ్చినాయి అడిగి నా బాధ ఏమంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో స్కోర్ చేసుకుంటే నెక్స్ట్ డిఎస్స నాకు ఈ డిఎస్ఏ అంతగా రాద
అ
ఇంన్ని స్ట్రింగ్ ఆరేస్ అని ఇవి చేయ్యగలను ఈ రెండింటిలో కొంచెం స్కోర్ తెంచుకుంటే అది పోయినా పర్లేదుని నా ఒపీనియన్ అండి పది నిమిషాలు అవ్వరా ఫాస్ట్గా నేను వెళ్ళాలి
ఉదు సట్లనే మద్దాన్ నుంచి బాగా నే కాంపౌండ్ ఇంట్రెస్సేసివ్ వే అప్పులు ఇంట్రెస్ట్ ఆప్పిట్యూడ్ ప్రాక్టీస్ చేసి మిషిన్స్లోరొక రెండు టెస్టులు రాసి ఉమ్ నీకొచ్చా ఇంకేం ల్యాప్ట్యూడ్ టాపర్
అది కూడా తేల్దారా నీకు?
నువ్వు టాపర్ కదా నీకన్ను వచ్చేస్తా ఇరువన్నీ నంత దొంగ ఫేలవు దొంగ ఫెల్లో అంటాడు అట్ల అయిపోయింది పరిస్థితి ఏమంట బావాళకు ప్లేసెమెంట్స్ స్టార్ట్ అయినాయా?
నీ పేరు ఆరి పేరు అబ్బులా అని అడుగుతాను ఆయన కాల వాళ్ళని
నంద చెప్తరులే అ అబ్బులు నికి అయితే నువ్వు డైలీ రావాలనిందంట.
ఏమి?
నువ్వు అసలు ఎగ్జామ్ కూడా రాయలేదు.
ఆ
డైలీ రాళ నువ్వు అంటుంది.
ఆహా వన్నేనా అంటది నువ్వు ఎగ్జామ్ రాయలేదు. నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు అంటున్నా. వన్గేనా
వాన్కే
ఏ అయ్యో నాకు పిచ్చి పడు తుంది అని అంటుందిరా
నేను టీచింగ్ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే నాకు చెడ్డ చిరాకు వ డ అంతస్స మినిమం లెక్చరర్కున్న తిన్న క్వాలిటీసే ఏం లేవు ఆమె దగ్గర ఏమంటుంది తెలిసా దా నువ్వు నువ్వు చదువుకో చదువుకోల అనుకుంటే చదువుకో లేకుంటే పూసో మమ్మనా బయటకు పోయి నన్నేనా మాట్లాడేది. అంత మొరట మనిషి లేదున్నానా నేను చేసాలనికుంటే చాలు నాన్ నువ్వ అన్నీ చూసుకోరా నాకెందుకు అడిగుతావి బర్రె గొంతు ఏస్కోని అనింది నాకు ఉంత వరిస్టిగా ఉంటది నేను అరు చెప్పతున్నా కదా నా పాడని నా అయ్యంగార్ పర్డ క్రాస్ చేసిపోతా అంటే ఆమ గొంతు విని మా ఇట్లా తిరిగి చూస్తే మేడం ఉందని అన్నా కదా నాకు మర చుట్ట రోజు ఏమై న్నావు మనకి బయట తిరిగే పనులు ఉంటాయి ఇప్పుడే చదువుకోవాలని మేడం నన్ను చూసినారు కదా అంతే అవును నువ్వే మాట్లాడే సకంట్ వును మేడం ఏంది నేను నా పాటికి నేను వెళ్తున్నాను ఏంది మీ వాయిస్సుని పొడిచి చూసి మీరు ఉన్నారంటే అంత వరెస్ట్గా ఉంటుందని నా వాయిస్ అంట పో నను ఇవన్న మనుసులో లేదు మేడం పొద్దున్న నుంచి మీ వాయిసు విని విని గుర్తపెట్టేసవంటే థాంక్యూ నాన అంట
పుట్టిందండి కదేశ లాంగ్వేజ్ను చదువుకోండ్రా చదువుకుండి పైసలు వస్తయి గమ్ము ఇట్లా కుసోకండి ఏంది ఆమె మాట్లాడేది
ఆమె హైదరాబాద్ లో పని చేసి వచ్చింద లేదని పైసలు గీసలు ద మాట్లాడుతాను ఆయమీద గాలి వీడు కదా వీడి మనోజ్ తెలుసా వెళ్ళి పోరు అప్పుడు నడుచుడు వాడిదావు వె
ఉహు
వాడు అప్ అండ్ డౌన్ చేయళకి ఇంటికాడ ఉండి రీటైన్ అయిపోయినడు చుడు కాలేజ్ దగర రాక
ఇ అమ్మా
త ఓవరాక్షన్ మన చెయ్యమ్మ నే నా నాకు ఇ నువ్వు ఉండే సైజుకి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకుంటే అంతేనేమో
మన గంట అది ఎస్ సైజు మన గంట లాస్ట్ అది కూడా లూజ్ అయిపొంది
మ మ అనుకో సెవెంత్ క్లాస్ ఎయిత్ పిల
నిజంగా మళ్ళా ఎప్పుడు అంతే
పేరుకే నీకు ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నాయి అంతే ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పుడు పెద్దక్కవి
ఇంగ ప్యాంట్లు అయితే ఇంగ మా డాడీ అదే పనిగా ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాడు
నా మాటిని ఏ స్నానం చేస్తా ఎట్లా సరిపోయింది పోయేద్దాంప ఊరికిట్నే
ఓ ఐదు నిమిషాలే ఉమి అట్ల తల మీద పోసుకొని ఇస్తాను అంతే
వచ్చి పోసుకో మనిషి నిదానంగా
ఆ వచ్చి లోపల తల ఆరుతుంది అందుకు మళ్ళ తల వస్ స్తది
జుట్ట ఆరుకోకుండా ఉంటుందేమో
హు
ఏంటో నాకు చూస్తే భయం వేస్తుంది ఏం చదవాలి ఏమో గౌరీ ఫోన్ చేస్తుంది ఇంగా ఏంటండి నా నెంబర్ బ్లాక్ లోకి ఏస్ నరువనే నేను బ్లాక్ కి ఏస్ ఎందుకంటే అబ్బాబు బుగులు ఎట్లుంటుందో నీకు తెలిదు నవవు ఇంటికాడు ఉంటా
ఆ
ఇంటికాడు పోయినప్పుడు బ్లాక్లోకి ఏసేసిన ఎందుకంటే సడన్గా ఫోన్ చేసి గుర్తొచ్చినారండి మీరు అందుకు ఫోన్ చేసినాను అంటుంది అందుకు వినితది గోళ ఇద్దరు బ్లాక్లో వేసేస్తుంది ఇంటి కి పోతే నీదంటే ఇడిచిపెట్టి మన బాస్ వేరు వాళ్ళది అట్లాగా అ ఆమె ఫోన్ చేస్తే చెప్పండి ఆ బాగున్నారండి అంటుంది అండి గిండి మా మమ్మీ ఏంటంటే ఆడి పాత తీసుకొని కొడుతుందింటే అప్పుడప్పుడుప్పుడు అందుకే బ్లాక్ లో పెటేసేసిన ఈ రోజు తీసిన బ్లాక్ నుంచి ఏంటండి బ్లాక్ లో చేసిన నేను ఏం తప్పు చేసిననండి చెప్పండి అంత పెద్ద తప్పు ఏం చేసిన నేను అంటే లేదు రగు ఫోను నేను ఏం చెప్తుంది సోబద్ద్దధం ఫోన్ నిేను ఇలబడింటే రిపేర్ చేయడానికి ఏంటి అందుకే నేను బ్లాక్ అలా వచ్చి అవునండి అదే కదా నను ఎందుకు బ్లాగులు చేేస్తారు నేను ఏం తప్పు చేస్తానని ఆలోచిస్తున్నాను అండి
అబ్బా
ఒదులే తల్లి పొద్దునే మీకోసం వె చేసి చేసి మీరు రాలేదని చెప్పి ఇగ నేను డిసిప్లినడ్ ఉండకపోతే మీకోసం అక్కడి వరకు వచ్చింటి ఈస్ట్ బాగ్ వరకుని ఫవర్ నైన్ అవునా ఎందుకు వస్తావు ఏమి నా ట్రైనింగ్ ఏం బాగలేదు అంటే
ఆ
మనకి ఎట్లా కోడింగ్ రాదులేంటిడి ఉన్న అనవసరంగా పోయినారు మీరు రోజు పోయి ఏం చేస్తావు తలకాయ నొప్పి అయిపోయింది నాకు అందుకే పో పొద్దున్నే పోయి మల్ల మధ్యాహ్నం కి వచ్చేస్తున్నాను అని అవునండి అంత ఇంక అంత లోపల మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారా సరే వేరే మా అమ్మ ఫోన్ చేస్తాది చె సార్ కాదు మీరు మీది ఏందండి జీరో పాయింట్ ఫైవ్తో పోయిందంటే కదండి అ కోరి బాగాేసింది ఏడ్సెంట్ అయ్యయో నేర్చకండి ఏం కాదుని ఇష్టైం ఇద్దరికి పెద్ద జాబ్ వస్తుంది